వినిపిస్తుందా
ఆ
ఆ ఏం చత్నవ్
ఆ ఇప్పుడే అంట్లు అయిపోయినాయి
ఉహు అదే చపాతి చేస్తుంది సరే గుడ్డు పరోటా ఏమన్నా పప్ పొందుగా ఉన్నాయి అయినా పర్లే చెయ్యి అన్న
ఆ
ఓ ఎందంట మమ్మ తల్లీ ఒక రుచి పచ్ చి లేకుండా సప్పగా
అదే
ఉమ్ కారాలు వేసుకోవట్లే రోల్
నాయనా గుడ్లు ఉన్నాయి గా గుడ్లు వండుకోవచ్చు పొరటు
ఆ అందుకే ఏయమన్నా ఏత్తంది హ్మ్
ఏత్తె నిమిషాల్లో అయ్యేనా
హ్మ్ అదే ఇప్పుడే పిన్ని గి చేసా అదే బుడ్డ దాని ఏత్తె అది మాల్ పిన్ని మాట్లాడింది
హ్మ్ హు
హ్మ్ ఇంగొక ఇప్పుడు ఈ కాల్ అయిపోతే ఇంకా టూ కాల్స్ అంతే
ఇంగేందంట విషయాలు
ఏ ఏమున్నా ఏం లేదు ఏదో బ్యాంక్ కెల్లోచ్చు వచ్చినట్టున్నారు అంటే ఏదో అదే అత్త వాళ్ళ అమ్మాయికి వెళ్ళి కూల్ డ్రింక్ ఇచ్చింది పిన్ని ఎందుకు అంటే అర్ తర్వాత చెప్తాలే అంది. సరేలే అన్నా ఇంగ రేప్పొద్దున కాల్ జేస్ తయ్ పోద్ది రేపు టూ కాల్స్ ఉంటాయి ఇంకా టూ కాల్స్ చే సబ్మిట్ సబ్మిట్ జేసేత్తె అయిపోతాయ్ హ్మ్ ఇంగేంది నాన్నగారు చేసారా మళ్ళీ ఫోన్
ఆయన పోన్ల మీద పోన్లు చేత్తనే ఉన్నాడు.
ఏ ఎంతా
పన్లేదం అంటా ఏంటి ఇలాగ ఉంది అసలు ఏంటి దరిద్రం పట్టుకుందని అది ఇది అని అగే అం ఛీర్ల ట్టాలి అ వొచ్చేత్తారు అది ఇదని ఓ టెన్షన్ పడిపోతున్నాడు పదిసార్లు ఫోన్ చేసి ఇప్పుడు ఒకడ చెసాడు ఉండాలి
అందుకే చేసుంటార్లే నీకు అలా చెప్తే నువ్ ఇస్తావ అని చేసుంటర్
హ్మ్ పొద్దున్నే నీకి జేసారు ఇంకేముంది ఎల్లిపోయినయ్ ఇప్పుడు
ఆహ్
మాత్రం ఇంటికి ఏమి లేదు ఆదివారం నుండి లేదు ఆదివారం లేదు పెద్ద పైన ఏం లేదండి సోమవారం లేదు మంగళవారం లేదు ఇవాళ నాలుగు రోలు ఏంది
ఏం మనుషులో ఏంటో
అక్కడేమో ఎక్కువైపోతున్నయి ఇక్కడ ఇక్కడ ఎవరు కట్టపోతే ఎవరు ఊరుకోట్లేదు చిరాకొతుంది అని అంటాడా
ఎందుకు కానీ అయన్ని ఎప్పుడు ఉండే పనికిరాని టాపిక్లే ఇంకా ఏమో బ్లౌజ్ ఆర్డర్ పెట్టింద్ రాలా మరి ఎప్పుడొచ్చిదో
ఎంత పెట్టారు
ఉహ్ తన్ అక్క పెట్టిందిగా ఏమో ఎంత మరి ఎంత ఛార్జ్ వన్ ఫిఫ్టీయా ఎంతందో మరి
నేనే ఇసబనా
ఆహా ఉహు ఏంటది వెబ్సైట్లో
అ
ఉషా డిజైనర్ వెబ్సైట్ లొ పెట్టుకుంది
అదేంటి ఎప్పుడో అన్నారు ఇంకా రాలేదా
ఇంక రాలా మరేమో వస్తుంది నిధానంగా అది ఎప్పుడు వస్తదో మ్
ఉన్నదునా
ఉమ్
రోజుల
ఎన్ని రోజులేంటి పెట్టిందే మొన్న అప్పుడే రావు ఓ సిక్స్ డేస్ ఫైవ్ డేస్ టైమ్ పడతదిలే ఉమ్
ఇంటి దగ్గర పెట్టిందెంటో
ఆ ఎన్న ఒకటే
డ్రెస్ కంటే ముందు పెట్టింది రా
బ్లాక్ వచ్చేసిందిగా వేసుకుందిగా
అంటే ఇంకా గ్రీన్ ఒకటి
తెలీదు గ్రీన్ రాలేదు అనుకుంటా
ఆ అయి బానే ఉన్నాయిగా
అదే అయిగూడ పెట్టిందిగా
ఆ వేసేసుకుందిగా ఇంకేమైనా మరి పెట్టుకుందో లేదో మనకి తెలిదు ఏదైనా అడిగి తే అలా ఆయన ఎత్తున్నారు పెట్టుకుంటుంది ఏమో హ ఇంకేంటి సంగతి
ఏం చేతున్నాడు.
ఆడా అవి పూరీలు ఉంటాయి. చూడు మరమరాలు అయి నిసి చ్చిందంట పంటలో పండినవో ఏమో తింటున్నాడు. అవి కింద పార బోసేసుకొని తింటున్నాడు చేస్తా లే తార ఈ కాల్ అయి పోయాక వీడియో కాల్ చేస్తా
ఆ
ఉమ్ ఇంకేంటి వాడేక్కడ తిన్నంగా ఉంటున్నాడు. శ్రద్ధగా ఎడ చూతాడు. అప్పుడంటే ఎవరో ఒకరు ఉంటే చూడ్ ట్లావు ఒక్కలే ఉంటే చూసేవాడు ఆల్లు ఈల్లు సరిగా చూ పర్లేదు.
లాప్టాప్ చూశారా ఆ ల్యాప్ టాప్ చూసారా.
ఆ చ్ అది మీరు సరిగ్గా ప్రెస్ చెయ్యలేదు. అందుకే అలాగా అని చెప్పి అన్నారు ఆ బానే వస్తుంది అది ఏదో ఇంత ముందు ఇరిగిందంట అది లాంగ్ ప్రెస్ చెయ్యాలి. అందుకే మీకు అలా వచ్చింది. నన్నారు అవునా సరేలే అని మేం కాద్ ఒక ల ఇప్పుడే పెట్టారు. ఏమన్నా మూవీస్ వచ్చినాయా చూడంటే దురంధరూ ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టారు కానీ హెచ్ డి ప్రింట్ రాలా
కాదు పై సీతా పయనం అనీ ఒకటి
అయి జూసా సీతా పయనం ఆ మర్ది ఇప్పుది. ఆ అమర్దీప్ సినిమా కూడా పెట్టారుగా.
ఆహా
హెచ్ డి చూసేత్నాం మల్ టైం పాస్ అవ్వాలిగా. నేన్ జూసేసా. తపయనం ఒకటి ఇంకోటి అమర దీప్ ది ఒకటి.
ఇంకా దురంద్రన్నూ అయ్. అయి ఇంకా హెచ్డి
ఆ హెచ్ డి ప్రింట్ ఒస్త్ తే చూడొచ్చు
ఉ
ఊమ్
ఊమ్ ఊమ్ ఆడ్పడుకుంటే పోని చూడ్డానికి కూడా ఆడుంటే బొమ్మలు పెట్టమంటాడు
ఆ ఆ ఆడు పర్లేదులే ఆడు చూడట్లే బొమ్మలు పెట్ట్నా కాసేప్ చూస్తన్నాడు ఇంట్రెస్ట్గా ఆ మళ్ళీ చూడట్లేదు అటు ఇటు తిరుగుతు త్తున్నాడు అ ఏబిసి బొమ్మలు ఉన్ తాయి గదా అవి తీయటం పడేయటం అయ్యే ఆడతున్నాడు లేదా బాలు లేదా బండి ఈ మూడే కనబడ్త్ తున్నాయి ఆడికి లేదా బ్యాట్
ఆ ఆ రాట్తారా ఆపాతను ఇప్పుడు స్టార్ట్ చేస్త సరే
ఇంకా కూర వండుతుంది ఆహ ఏ అప్పటికప్పుడు పిండుతుంది ఏడింటికి అలా పిండేసుకుంటే చేసుకునే టయానికి బాగుంద్ది నాని అదే కదా
ఇప్పుక ఏ వయలేదా
ఆ
పిజంట్లు ఏమియలేదా
అర్ధం కల
ఇతనికి ఏమి వయలేదా
టిఫిన్ టిఫిన్ ఏమో అట్లు వేసిది అనుకుంటా అట్లు ఈ రోజు అట్లు మరి రేపు అదే అనుకుంటా వేసిందో లేదో నాకు తెలిదు మరి వేసినట్టు అయితే కనిపించలా
బ ననబడ కదా నాకు ఫ్రీగానే వినబడుతుంది
దగ్గరయి స్పీకర్ పెడితేనే నన పడుతును మాములుగాలా అయితేన పడట్లా
అ నా బానే వినపడుతుంది
ఆ అదే ఇంకా చాత్తంది అదే ఆ పాప్పుతో ఏ తింటావు అదో కారం లేదు ఏమిీ లేదు పప్పు చాలా నాకు చప్పగా ఉంది గుడ్డు పోరుట్లు గుడ్లు ఉన్నాయి ఎలాగో అందుకే గుడ్ ఏమన్నా
వండుకుని తడానికి ఏమైంది
అబ్బాయి ఎవరీ ఇంట్లో వాళ్ళవే అమ్మాయి ఎంత గుడ్లు ఉన్నా ఉడగబెట్టుకొని తినాలన్నా స్వేచ్ఛగా ఏ తినాలన్నా ఎవరింట్లో వాళ్లే ఏమో లే ఎందుకు ఒచ్చింది లే ఆ గుడ్లు అయిపోయినా తెచ్చారు ఇక్కడ గుడ్లు తక్కువేగా తగ్గింది కదా రేట్లు యాభై ఓకే కున్నారు
హమ్
డబల్ గుడ్లు డబల్ డబల్ ఏంటని డబుల్ గుడ్లు కూడా ఉంటాయి అంటగా డబుల్ అంటే లోపల సొన డబుల్ వస్తాది ఆట ఆ అలా తీ థీన్నారా ఎప్పుడన్నా అని అడిగారు బావుగారు ఆ మేము ఎప్పుడు తినలే డబుల్ ఎప్పుడు తీసుకు కోలేదు అన్నావ్ అంటే డబ్బలు అంటే అదే లోప సొన రెండు రెండు ఉంటాయి అవునా అలజెల అయి ఓన్లీ ఆమ్లెట్నును కర్రీకే బాగుంటదంట డబల్ ఎగ్ డబల్ ఎగ్ ఉడక పెట్టుకని తినడానికి ఉట్లు బాగోదు ఆమ్లేెట్కి కర్రీ కీ కే బాగుంటందని చెప్పాడు అతను
ఆ
ఆహా
ఆ తీసుకోలేదు లే అది ఒకే రేటే కాకపోతే వన్ సెవెంటీ వన్ సిక్స్టీ అలా అనుకుంటా పది రూపాయలు అంతే తేడ ఉ మీది టిఫనా అన్నమా
ఆ అన్నమే వండాలి లే అ లే అద ఏ ప రేపు
ఆ
ఇడ్లీ ఎ
అ
వినపడుతుందా ఉ
ఏమనావ్
నానేసా ఇడ్లీకి
ఆ ఆ బ నేను ఎప్పుడో వచ్చా వారం అవుతుంది ఇంకా సిక్స్టీన్త్ ను సెవెన్త్ ను వచ్చా హ
ఆ
సరే
ఉ దా
ఆ చెప్పు
ఎవరోళ్ళు
అదే ఆ తమ్ముడునాడు కదా పైన తమ్ముళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ కిందికి దిగ్ ఎప్పుడొచ్చావ్ అని అడుగుతుంది నేను పదిహేడు తారీకు వచ్చా అని చెప్తున్న అవు
పాపుకి వెళ్తుందా
లేదు సరే ఉండు